హలో వినపడుతందా వాయిస్
ఆ వినిపిస్తుంది
ఎక్కడున్నావ్
ఇంట్లోనే నువ్వు ఎక్కడున్నావ్
నేను బయటున్న హ తిన్నావా
ఉ తిన్నానువ్ తిన్నావా మరి
ఆ జస్ట్ నౌ ఇప్పుడే తిన్న మ్ హ అక్కలైతు ప్పుడు
మ్ హు
ఏం చేస్తున్నావ్ ఇప్పుడు
ఏముంది కాలినే నువ్వు
మ్మ్ హ్మ్ ఖాళీగనే ఉన్నా ఇంటి దగ్గర ఏవలన్న ఉన్నారా
ఆ మమ్మీ ఉంది
హ్మ్ హ్ ఏ టూ డేస్ లో మా ఫ్రెషెస్ ఉంది మరి మా దగ్గర ఫేస్ మా దగ్గర ఫ్రెషర్స్ ఉంది టూ డేస్లా
అవునా పార్టిస్పేట్ చేస్తున్నావా దేంట్లనన్నా
ఎక్సపెట్ హ సాంగ్ పాడుతన
ఏం సాంగ్
ఆ ఉంది ఒకటి ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది చూడు ట్రెండ్ ట్రెండింగ్
ట్రెన్నింగ్ సాంగా
ఆ అదే అదే
మ్మ్ హ్
మ్మ్ హ్ ఇన్విటేషన్ ఏమన్న వచ్చిందా
లేరు గదా
దానిగాదు
మ్మ్
ఈ వన్ వచ్చే వచ్చే మంత్ ఫిఫ్టీన్ ఉందిగా
అవునవును రాలే ఇంకా
ఫెస్టివల్
మీరు పిల్వాలే
ఏ నేను పిల్వాల ఇదేంది మన ఫెస్టివల్ కి మనం పిలుస్కుడేది ఆ అంతేగా
హ్మ్
మ్మ్ హ్ ఎప్పుడు వస్తున్నావ్ మరి హలో
హలో
వినబడుతుందా
ఆ ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది ఏమన్నావ్
ఎప్పుడు వస్తున్నావ్
చూడాలిగా
చూడాలి కాదు రావాలి
ఎప్పుడు రావాలి
ఆ వన్ వీక్ ముందొచ్చిన పర్లేదు హలో
మ్
హలో
ఇంపిస్తలేదా
ఆ వినిపిస్తుంది
మ్ మరి
డైరెక్ట్ విన్ పడుతుంది వయిస్
అవునా
ఆ అవును
ఓకే
ఆహా ఇ కైంకాలనుందు మామి
టమాటో చట్నీ
టమాటో చికనియా
ఆ
ఆహా ఇట్లా పుల్ల ఉంద తీకుంద
పుల్లగా లెద్ తీయగా లెద్ కరంగా ఉంది
టేస్ట్లెస్సా
ఆ
ఆహా ఎం మరి డాక్టర్ ఎప్పుడూయితావ్ హలో
ఏంటిది
వచ్చే నేల ఫిఫ్టీన్ టు హలో
హలో ఇన్పిస్తుంది చెప్పు
తీస్తున్నా వచ్చే నేల ఫిఫ్ టీంకీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ హలో
ఆ ఆ
మ్ కొంచం లాగ్ ఉంది గా వయిస్ హలో
నీకే వినిపిస్తలేదు నేను మాట్లాడుతునే ఉన్నా
ఓకే ఓకే వచ్చే నేల ఫిఫటీన్ కతే స్టార్ట్
మ్
ఫిఫ్టీన్ కి స్టార్ట్ అయి ఫిఫ్టీన్ సిక్స్టెన్ సెవెంటిన్ ఎయిటీన్ వరకు
ఫోర్ డేసా
ఆ ఫోర్ డేస్ ఏ మూడు త్రీ డేస్ మనం ఆలగట్టుకుంటాం.
హ్మ్
ఆ అట్లా త్రీ డేస్ మాల అట్కున్న తర్వాత ఫోర్త్ డే అసలైన ఫెస్టివల్ ఉందన్నమాట
ఆ ముక్కా సుక్కా అదేనా
ఆ అది
నువ్వ్ వేసుకుంటున్నావా మరి మాలా
ఆ ఇక ఫోర్ ఇయర్స్ అయితందిగా ఈ ఫైవ్ ఇయర్స్ ఐతాన్దిగా ఇప్పుడిప్పుడో చిన్నప్పుడు దీసుకున్నా
ఆ అవునవును
ఆ మళ్ళీ మన్ చాలా గ్యాప్ వచ్చింది కదా మల్లొక్సారి ఎక్స్పీరియన్స్ ఇయ్యాలి
ఎసుకో ఎతుకో
వాల్దిస్కుంటే హ్మ్ ఇంకేంది మరి ఇగా విశేషాలు
ఆ ఇంకా ఎగ్జామ్స్ అప్పనాయా
ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎట్లా ఎగ్జామ్స్ క్వశ్చన్ టఫ్ వచ్చిందాట
క్వశ్చన్ నా క్వశ్చన్ పేపర్ టఫ్
క్వశ్చన్ పేపరే ఎ
హలో హలో
హలో హలో
ఆ ఆ
వినిపిస్తుందా ఆహా ఏమేం పట్టు
మాస్ బి
మాథ్స్ బి నా మీదట చదవలేమా మనము
ఎక్సపెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలె అసలు
ఊహ్మ్ అయినా ఈ మార్క్స్ ఇస్ట్ ఇంటర్ మార్క్స్ నను పనికినికిరావు
ఏమో ఇంటరు అంతర టెంత్ మార్క్స్ చాలు అనేసారు ఒకసారి అంటారు, ఇంటర్ బాక్స్ వస్తాయి చాలు ఇవ్వేయి కా అని అంటారు మళ్ళీ తర్వాత తర్వాత ఇగ ఒక్కడొక్కటి పెంచుకుంటానే తరు
ఆహ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి
చూడాలిగా
చూడాలా.
అందరు ఇంజనిరింగ్ జయేమని అంటారు.
ఇంజనీరింగా అంటే ఆల్ ఇంజనీరింగ్ ఆన్. అంటే ఏ టైప్ వెళ్తవ్ ఇటు కంప్యూటర్ సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఉంటయ్ గదా చానా టైప్స్.
చూడాలి అప్పడి వరకు. ఇంకుంది గా టైమ్.
ఊహ్మ్ అదే డిఫెన్స్ ఉందా మరి.
డిఫెన్సా నా హైట్ కి సరిపోతుందా ఆ కాలేజ్.
హైటా ప్రాబ్లం ఓకే. అంతే అంతా మీ మనుమలు అంతా అంతేనా హైట్.
లేదు లేదు లేదు నేను ఒక్కదాన్ని అంత మా అక్కల నేను.
ఓకే ఓకే ఇగ మమ్మీ జీన్స్ నీ జీన్స్ కోంచం మ్యాచ్ అయినట్టు కొడుతుంది నాకు.
ఎస్ ఎస్ అవును.
ఊహ్మ్ అంతే అంటావా.
ఇగ అంతే.
ఊహ్మ్ నువ్వు హైటెంత మరి చూసుకున్నావా.
ఏమో ఇంక అప్పుడెప్పుడు చూసుకున్నా ఐడియా కూడా లేదు అసలు ఎంతుందో.
ఉమ్మ్ అవునా.
ఉమ్
ఉమ్ మరి మార్నింగ్ ఎట్లా వుండే మరి క్యాంపస్.
క్యాంపస్ బానే ఉంటది.
ఉమ్ ఉమ్మ్.
నువ్వు ఎంచేదమ్ అనుకుంటునవ్ నెక్స్ట్. ఆహ్.
నెక్స్ట్ నేనా ఇపుడు మా అన్నయ్య ఉండుగా. ఓ ఎస్. పైసన్ తీసుకొని ఇటు డిగ్రీ అంటే డిగ్రీ. డైరెక్ట్ యూపీ హెచ్ సింబల్ ఇగ. యూపిఎస్సి యుబిఎస్సి క్రాస్ చేయంగనే అంట అన్నయ్య. హాలో
ఆహ్
వినపడుతుందా.
హాలో
హాలో
ఆహ్ చెప్పు చెప్పు.
ఎట్ ది నెక్స్ట్ యూపీఎసీ క్రాస్ చేద్దామంటూనా నేను.
అయితే మరి ప్రిపేర్ కా మంచిగా.
ఉమ్ యూపిఎస్సే ఇగ.
ఉమ్
ఇష్ట సింబల్ పేపర్
చదువుతా కాబట్టి సింపుల్ పేపరే
ఏబీసీ లు నేర్చుకొని పోత అయిపోయేదిలే
అంతేనా
ఆప్షన్స్ ఏముండాయి ఏపిఎస్ లో అయితే
ఏమో నాకు తెల్వాద్ దానిగురించి
హ్మ్ హు హ్మ్ మీ అక్కని అడగపోరు మొన్న ఐబిఎస్ క్రాక్ చేసింది ఇక
ఎవరు
మీ అక్క
ఏమో మరి
హ్మ్ హు తెలియదా నీకు
హ్మ్
తెలియదా నీకు
లేదు తెల్యదు
హ్మ్ హు మాక్ చెప్పింది
అడగాలి అడుగుతా
హ్మ్మ హు ఇంకా మా అన్నయ్య అయితే ఐఎస్ ఐఏఎస్ ప్రిపేర్ అయితాండు.
ఆ
మా అన్నయ్య ఐఏఎస్ కు ప్రిపేర్ అయితాండు
ఆహా
హ్మ్ మ్మ్ ఎగ్జామ్ లేయకుండా నేను ఎట్లా వేసేవాలని చూస్తాను మరి
రాయకుండా ఐతది అట్నా
ఇగా
గుడ్ జాబ్ మనంచి నిర్ణయం
ఇలా ఎక్జామ్ వసుడుది అంత చికగేనే అనేసి సీదా డైరెక్ట్
డైరెక్ట్ అట్రాక్ది
న హకు
తీస్తర్ అంటనా మరి జాబ్ హలో హలో
హలో హలో ఇనబడుతుంది
ఆ స రంగా కా బి మరి
ఇచ్చడల్ జిష్ పై కూచుడ
అంతేనా
ఆ ఇక్కడ సీట్ కూడా ఖాళీగా ఉందాడా
ఆహ
కూూచుంట అడ మనే హలో
హలో
ఇకేన్ వ హలో
ఆ వాయిస్ బ్రేక్ అయి తందినేది
ఐశ్వరయ కాదున్నా
ఆ ఇప్పుట్లాడి
ఇప్పుడు గోల్డ్ రేట్ ఎందనో తెలుసా
లక్ష నై క్ తొమ్మిది వేలు అనుకుంటా
లక్ష్య తొమ్మిది వేలా
నలభై తొమ్మిది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్
డా
అంతే అనుకుంటా నీను చూసినా
చూసినవ సరే ఒకసారి మళ్ళీ చూడు